హలో
లో ఫుల్ నేమ్స్ పడతా అయిపోద్ది ఇంట్లోన నేను వినిపిస్తాను సుమా అక్కది సుమలత అని పడింది ఇది ఉషారాణి అనీ పడింది
మనం ఏ పేరు టైప్ చేస్ స్తాము యాప్ తీసుకున్నప్పుడు ఆ పేరు చూపిస్తుంది
అవునా ఆ మీకు సుమాక్క కొత్త మేలు సుమాక్కాకి కొత్త మేలు సుమాక్క పా సుమాకికి కొత్త మేలు పాపం ఉ సుమ అక్కాకు వచ్చిన పాపం ఎట్ కొట్టాయితుంది పాప పాపకి యాది లేదంటా కాలే దంటా మళ్ళ ఉ మ్మో ఆడ చేయలేదంట మా ఫ్రెండు చేతుంది
నాదైతే డిలీట్ చేయడం హా నాకు ఫోన్ చేసింది ఆ అమ్మాయి వాళ్ళ దానితో చూపిస్తుందంటా నా నెంబరు గ్రూప్ లో అందుకు అమ్మాయినిక్కదు వాళ్ళ దాంట్లో గ్రూప్ నాకు రాలేదు అంటే చూ చూపిస్తానే మీరు డిలీట్ చేయడం వల్ల ఏమన్నా రాలేదు ఏమోనని సరే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి వా అదేనా నీ డౌట్
ఆ చేసి పెట్టుకో ఏముంది ఫోన్లుగా నా దగ్గర దింటి గుండాలే నిన్నటివి ఇత్తాను గని ఇబ్బంది పడి పని గని లేదు. అందర్ ఎంతసేపు కలుస్తే అంతసేపు మాట్లాడ్తారు. వాళ్ళింగ వాళ్ల ఫ్రెండ్స్కి అందుకే అక్క మా ఫ్రెడ్క్ నెంబర్ ఇత్త మాట్లాడ్ తరక్క అక్క మా అక్క నెంబర్ మీర్ చేస్కోండి అక్క మా ఫ్రెండ్ది ఇస్తా మీర్ చేస్కోండక్క కుంటారు పాపం ఎవరు ఎక్కడ ఖమ్మం ఓళ్ళు ఖమ్మం ఓళ్ళు అంట
అవునా
ఆ ఇక్కడ్నుంచి ఫోన్లు వస్తాన్టయి జూడు నాకి సరేలే ఉంటాలే చేస్
అయిపోయిందా
చాల్లే ఎంతసేప్ ఎంతసేప్ ఇగ
మినిమం ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటుందేమో అవును సుమ అక్క ఊర్ బస్ తన్ అన్నాన్ లేదా
ఎగ్జామ్స్ పదకొండు తారీక్ నుంచేనంట. ఏం పదకొండు తారీక్ అంటే మామూలు మళ్ళ శనివారం రెండో శనివారం, ఆదివారం పడుతుంది కదా పద్నాలుగు పదహైదు పద్నాలుగు పదహైద్ రెండో శనివారం పడ్తుంది కదా శుక్ర శనివారం ఆది అంటే శుక్రవారం సంతకా శుక్రవారం భో నేను శుక్రవారం అ సామాన్లన్ని బయటికి పెట్టేసి శనివారము, ఆదివారం కడిగేద్ ద్దాము అంటన్నాడు. ఇంకా పెన్ లంటే ఓ పెండ్లి ఏం కాదు లే పాప పెండ్లి అనుకుంటే ఎట్ల ఇంక మనకి ఇబ్బందయితుంది కడుక్కుడేది అని అయ్యో అయ్యో పా అయి అప్పుడో హ్యాపీ ఇది ఉండలే కిరణ్ వాళ్ళు పద్మ పెద్ద బిడ్డకు కుంటాయి ఆ యొక్క కొడుకుది సన్న కొడుక్ది. పాపము ఇంటికాడక్ వచ్చి పిలిచిపోయినడా బావా ఈడ మ్ పాపము దానిక్ పా పిలిచిపోయినాడా లక్ష్మీ అక్కన్ లక్ష్మీ కానీ పిలిచినారంట పాపము పిలిచినాడంట బావా పాను కంటింగ అత్తళ్ళు దాని కల్లాపు కడిగేద్దాం అనుకుంటే ఇంకా లేదు లే ఇంకా శనివారం ఆదివారం కడుదాం గాని అంటున్నారు పెళ్ళి శనివారం ఆదివారం లక్ష్మక్కేం పోదాములే శనివార్మ్ శనివారం సాయంత్రం పోదాం లే అనిండ్ అక్కయ్య ఇడింత
ఆ అట్లా కాదు నారాయణ మామ నో ఎట్లాని మీ నీలావతత్త పనులు చేయలేదు కదా అత్తను బొమ్మను అంతే
అదే అదేట్లో అట్ల చేయ్యల్ల
రాలేదు అనిపిచ్చుకోకుండా పోవాల ఒకరు
ఆం ఉమ్మ్
ఎట్లా అత్త ఏం పనులు హెల్ప్ చేయలేదు కదా
అదే అదే అంతే ఇంగ అయ్యో అనే దగ్గర అంటే నేనే బొయ్యొచ్చిన్ను యాడి కొత్త చెరువు కొత్తు కొత్తపల్లి దగ్గిర కొ కొత్త చెరువు
ఏ కొత్తచెరువు అర్షద్ వాళ్ళ ఊరు
అవునా ఊ ఊ
మా అ ఊరికి పొయ్యేది పెద్ద పే తల్లి హర్షద్ పెళ్ళికి పోయింటి కదా నేను
ఊ ఆ పొయ్యేకి తలకాయ్ నొప్పా అవునా అయ్యా ఇంగేమో నువ్ వినంతా ధర్మవరంలోనో ఎడం పెట్టుకోకుండా వాళ్ళంత దూరంలో పెట్టు కున్నాడు
అమ్మాయోళ్ళూరేమో సరేలే చూద్దాం లే గోల్డ్ ఉందా నీది
ఆ ఉంది కదా ఊర్లో
ఉమ్మ్ గత్తి నేసుకొని బొమ్మను ఇంకేం చేత్తవ్
అదే అదేం అంతే ఇంకేం చేత్తాం మళ్ళా ఏదానా ఇట్ల పాపం పిలిచినప్పుడు అందరు కలుస్తాంలే ఉమ్మ్ పద్నాలుగు పదహైదు శనివారము ఆదివారము సెకండ్ సాట్
అవునా ఓ పని చేయండి సోమవారం మన్ తే కడిగి కొంచెం క్లీీన్ చేయండి శనివారము ఆలవరకు యస్ రా అండి కారు ఉంటే కారు తీసుకొంపోండి ఇంక ఏం చేస్తావు
ఎడా పోదు ఇంకా ఆ ఇంట్ల పడి అంటే అమ్మయ పోయి కదలేక కాదు ఇంకా
సరే బయ్ ఏమయందమ్మా లాలా బట